హ అనరా
బావున్నారా
ఏం చేస్తున్నారు
ఎందోనండి లంచ్ ప్రిపేర్ చేసి లంచ ప్రిపేర్
స్కూల్ కి వెళ్ళారా పిల్లలు
ఆ మార్నింగ్ వెళ్ళారు అదే స్కూల్స్ కదా
ఉహూ అలా
పాపేమో బస్కి వెళ్తుది ఆమె మ మార్నింగ్ వెళ్ళిపోయింది బయటికి వెళ్తున్నాం ఇంక బాబు కొంచెం దగ్గర ఉంటడు చిన్న బాబు ఇక ఆయనెట్ల ఎయిట్ తర్టీ పంపించొచ్చా ఇప్పుడే పని అయితే కర్రీ స్టార్ట్ చేస్తాను
హ్మ్మ్ తిన్నార టిఫిన్
టిఫిన్ చేసాము ఇయ్యాల ఉప్మా చేసినా పిల్లలు ఆ స్కూల్స్ ఏదో ఒకటి తింటారు దాంట్లో లంచ్ తినమంటే తినర్ కదా మళ్ళీ ఎయిట్కి లంచ్ అవ్వాలంటే కష్టం ఇక వాళ్ళకి టిఫిన్ ఇస్తా టిఫిన్ అయితే ఇష్టం గా తింటారు కొంచం బాక్స్ లో పెట్టుకొని పోతారు
ఆహా టిఫిన్ బాక్స్ పెడతారా తిని
తిని కొంచం అంత బాక్స్ లో పెడతాం హ్మ్మ్
ఎం టిఫిన్ తెచ్చి
ఉప్మా చేసినండీ
అదే అదే తొందరగయితది
ఊ ఇవాళ కొంచం లేటుగా లేసినా ఉప్మా నే బెటరని ఉప్మా నే చేసిన
ఉ హు అదే కొంచం ఫాస్టుగా అయితది కదండీ తెల్ల రవ్వ చేస్తర గోధుమల రవ్వ చేస్తర
తెల్లరవ్వే ఉంది ఇంట్లో ఉంది చేసా తెల్లరవ్వే ఉంది గోధుమ రవ్వ తింటరా వీళ్ళు తిననే తినరండీ గోధమరవ్వ
ఎందుకండీ అట్ల బాగుంటది టేస్టీగా ఉంటది గదా
అదే బాగుంటది బయట రవ్వ కన్న మళ్ల ఇది ఊక దూప అయితాంటది
ఉ బాగుంటది అదే గోదుమరవ్వ బాగుంటది
ఊ
నేను ఎక్కువ ఇంట్లా ఇదే చేస్తా ఇగ తెల్లర రవ్వ రవ్వ తక్కువ తెప్పిస్తా స ఎందు కంటే నాకూ తినబుద్ధి కాదు తెల్లరవ్వ గోదుమరువ్వే ఎక్కువ ఇష్టం
ఊ ఊ
ఊ అయిపోయింద మరి ఏం కర్రీ చేస్తున్నరు ఈ రోజు
పప్పొండుదమనీ పప్పుకీ కట్ చేస్తున్నా కూరగాయలు కట్ చేస్తున్నా అండీ
పప్పుచార్ చేస్తార ఉత్తి పప్పు
ఉత్తి పప్పే చేస్త పపుదింటరు మంచినే
ఆహా పెసర్ పప్పా కందిపప్పా మైసూర్ పప్
పెసర్పప్పు అండీ నాకు ఆ పెసర్పప్పు కందిపప్పు ఏమో మీ కుక్కర్ లో వేయాల్సి వస్తుంది ఇగ తొందరగా అయిపోద్ది గదా అనీ పెసరపప్పు గొనుక్కొని వచ్చానూ ఊ పిసర్పప్పేదింటా ఎర్రపప్పు కొంచం నాకు నచ్చదు అదే ఎదో కొంచం పెసర్పప్పు టేస్ట్ అనిపిస్తది అది టేస్ట్ అనిపీయదు ఎందుకో
ఉమ్ హు
ఊ
అవును అయిందా ముందు అంట్లు తోమారా
ఆఆ
అంట్లు తోముకున్నార
అర్ధం కాలేదండీ ఆ అది నైట్ తోమేస్ అ నేన్ లంచ్ అయిపోగానే
ఉ ఆహా లంచ్ చేయంగనే తోమేస్తారా
ఆ తోమేస్తే పిల్లలు తొందర పోతరు గదా కొంచం తొందర పనైపోతది ఐనా ఎక్కువ పెద్దగ గిన్నెలేం ఉండవూ ఐనా దోమేస్ త్త
అవును నైట్ తోమి పడుకోవడమే బెటర్
పొద్దుగానే పోతరు వీళ్ళ కోసం మల్ల లేవాల్సి వస్తది చేయాల్సి వస్తది ఎందు అందుకనే అట్ల చేస్త ఊ
అవునువును
ఉమ్
పప్పులో ఏమేస్తున్నరు
గంగ వాయిల్ కూర తీసుకున్నా అసలు నిన్ననే వండుదం అనుకున్నా బియా నిన్న బీరకాయలు ఉంటే బీరకాయ తీసుకున్నా బీరకాయ వండిన ఇయ్యాల గ గంగవాయిల్ కూర తీసుకున్నా నిన్నడిది వాళ్ళది ఖరాబ్ అయిది ఎండకు ఆగదు గ దా బండ్లోడ్ల దగ్గర తీసుకున్న ఇగ అట్ల అనేసీ ఎర టంపప్పుల ఎద్దామని తీసుకున్న
మార్కెట్ కి వెళ్తారా కూరగాయలలకు లేపోతే ఇంటి ముందుకు వస్తాయండీ
లేదు ఇంటి ముందటికి వస్తరు వాళ్ళ దగ్గర తీసుకుంటం
ఉమ్ హు
మార్నింగే వస్తారు మంచిగా ఇస్తారు వాళ్ళు వాళ్ళ దగ్గర తీసుకుంటం
ఉమ్ హు
ఆహ్
ఇంకా ఏంచేస్తున్నారు ఆ
మీరు ఏడ తీసుకుంటరండి కూరగాయలు
మేము కూడా ఆమ్ మా ఆయన డోర్నకల్లో లేకపోతే మా అక్క వస్సే కూరగాయలు తీసుకుంటా
హ్మ్
మంచి తక్కువనే వస్తాయి తీసుకుంటా బీరకాయ ఎంతకు ఎంత కాదు కదండి కూర
అవును మళ్ళీ నిన్న అరకిలా ముప్పై పెట్టి తీసుకున్నా ముప్పైఐదు పెట్టి తీసుకున్న తెలుసా అండి.
మ్మ్ హ్
థర్టీఫైవ్ పెట్టి తీసుకున్నా
మ్మ్ హు అరకేజి ముప్పైయా
ముప్పై నలభై అన్నాడు సరే థర్టీకియ్యండి అనం టే థర్టీకి ఇయ్యనన్నడు థర్టీఫైవ్ తీసుకుంటా అన్నాడు ఇగ సర్లే అని థర్టీఫైవ్ తీసుకున్నా.
మ్మ్ హుం
ఆ ఇక్కడ కొంచెం ఎక్కువుంటయండి అందుకే మార్కెట్ లో తెచ్చుకోవాలె
అవును మీకు ఫ్రిడ్జ్ ఉంది కదా అండి ఫ్రిడ్జ్ ఉన్నప్పుడు మార్కెట్ వోయి తెచ్చుకుంటే తక్కువ అంటే ఒక ఐదారు రోజులకు సరిపోను తెచ్చుకో
ఇది నడుచుకుంట అవుతలికి వోయిరావాలని ఇగ పోను నడుచుకుంట వోవాలని నడుచుకుంట వోయి అవతలికి వోయి రావాల అందుకే ఇగ వోను ఆ సాయంత్రం అప్పుడప్పుడు పోయేది గాని ఇప్పుడు పోవట్లే హుమ్ అలానే బెటరు అట్లన్నైతేనే మంచిగొస్సయి
మీ పక్కనోళ్ళు పోరా అండి
మాకు తెలిసిన వాళ్ళు పోతారు వాళ్ళతోని పోవచ్చులే కానీ అప్పుడు వాళ్ళు కూడా వచ్చేది కానీ ఇప్పుడు వాళ్ళు రాట్లేరు
హుమ్ ఆయిన ఎంత ఎండల ఎవరు పోతురు
ఈవినింగ్ పోయేది పిల్లలు వచ్చినంక ఈవినింగ్ పోయేది ఈవినింగ్ పొయ్యి ఇక మనిషికట్ల వంద రూపాయలు గట్లా తీసుకపోయి తీసుకొచ్చుకుంట అవి వారం పది రోజులొస్తది ఒకసారి
వంద రూపాయల తోటి ఎల్లిపోత్ రోజుకు ముప్పై నలభై అంటే
లే ఆ నిన్న అరవై అయింది అరవై రూపాయలు అయిన కానీ కూర అయిపోయింది క్యారెట్ తీసుకున్న ఏడ సరిపోయింది కూర
ఏ ఎంత కాదండి మా ఇద్దరికే కాదు నా హస్బెండ్కు నాకే కాదు అరకేజి కూర బీరకాయైతే
అవును రెండుకూర్లు వద్దండీ నాకు ఆక్ ఒక్కకూరేట్ట సరిపోతది రెండొండిన కొబ్బరికాయ ఉంటే కొబ్బరి పచ్చడి చేేసి కూర వండిన అట్లా వండిన కాబట్టి సరిపోయింది
ఊహు
అవ్వ
అవ్ కొబ్బరి పచ్చడి చేసినావ
అవునూ
ఊహు కొబ్బరి పచ్చడి బాగా ఇంట్రక్ట్ ఉందండి మీరు
మా పిల్లలకి అది బాగా ఇష్టం అది తింటం బాగా
చేదండి జలుబు దగ్గు చేయదా ఉ
చేయదు మంచిది ఇంకా అదే
మంచిదా ఊ హు అవునా
పప్పులా గుడ్ కొలాస్ట్రాల్ ఉంటది అది కొబ్బరిలో గుడ్ కొలాస్ట్రాల్ ఉంటది ఏంటదు దానికి
అ ఊ హ
ఉ
ఉ
ఉ హ
వ బట్టలు పిండరా మరి
లేేది ఇంక బట్టలు పిండి కర్రీ పోయి మీదేసి స్నానం చేసి వచ్చినాక నే నైట్ స్నానం చేయలేదు తన పిల్లలు వచ్చిన మధ్యాహ్నం అయిపోతాందా ఈవినింగ్ ఈవినింగ్ బట్టలు పిండివనుకో ఇ మార్నింగ్ తొందరనే ఆరిపోతండి ఈవినింగ్
పొద్దుటి వరకు పిండేసుకోవచ్చు
నానబెట్టిన ఉంచుతారా ఏమన ఒక రెండు మూడు జతలు ఉండి పిం డేస్తా ఎక్కువన్నాయ అంటే పిండేస్తా తక్కువనే అంటే నాన పెడితే పిల్లలు వాటితో కలిపి పిండేస్తా సాయంత్రం ఫ్యాన్ సౌండ్
ఉ ఉ
మీరు కూడా మార్నింగ్ పిండస్తారా ఈవినింగ్ పిండేస్తారు
మే మార్నింగే హస్బెండ్ అన్నప్పుడు పిండేస్తా చిన్నాడు ఉన్నాడు కదా అని పిండేసుకుంటా
ఉ హు
ఈ గ కుదరపోతే హస్బెండ్ పోయినాక చిన్నోడు పడుకున్నా పిండేసుకుంటా
ఉ
ఏడైనా జడ చేసుకోవాలి పొద్దున్నే వంట చేస్తా అనేసి అ బకె అనకి బాగు క అ కాని బయట ఊడ్చుకుని ముగ్గు వేసుకొని ఇంట్లో ఉడుస్తా
ఉ
వస్తాం
ఉ ఒక్కటైనా బీరు సల్లగా ఉండదా కంపల్సరీ వీడియో ఊ కంపల్సరీ వీడియో రాత్రి
అందరు అందరు కలిసి ఉంటారా మీ ఇంట్లో ఫ్యామిలీ
లేదు లేదు అంటే పక్కనే ఉంటా కానీ ఎవరిది వాళ్ళ వండుకొని తింటాం అన్నమాట వేరు వేర వేరు వేర ఉ
బే ఉ హా
మీరు
మేము అక్క వాళ్లు నేను మా ఆయన మా చిన్నాడు బాబు ముగ్గరే ఉంటాం
ఉ హా
చిన్నబ్బ ఒకటే ఉంటా పాంట్
ఆహా
మీరు చేశారా కర్రీ మరి
హ్మ్మ్ ఆ ఆ
కర్రీ కూర వండరా
చేయలేదు పప్పు ఉడుకుతుంది. పప్పు పప్పు ఉడుకుతుంది నేనేమో పప్పు తొందరగా ఉడకబెడతా. ఫస్ట్ పప్పు ఉడకబెట్టినాక, అన్ని పోపున వేసినట్టుయేసి మళ్ళీ ఉడక పెడతా. వాటన్నిటితోను వెళ్తనేస్తే పప్పు ఉడకదు తొందరగా అనీ అట్లా చేస్తా
పప్పు డు ఉడికినక కొంచెం ఉడికినక హమ్ అంతేగాని పుడికినంక కూడా అమ్ నాడ గంగమలి కూరడు కా
ఆ సరే అండి
పుల్లగ ఉంటది కాండి